ఉన్నరా
ఆ బాగున్నామురా బాగున్నారా
ఆ బాన్నామక్క ఏం చేస్తున్నారు
ఏం లేదు రా అసలు షాపులు అన్నీ చూస్తున్నాం ఈ మధ్యనా తిన్నామురా మీరు తిన్నారా
హా తిన్నామక్క ఏమో అంటున్నారు
అంటే పెద్ది మూవీ వచ్చింది కదా ఏమైనా చూసారా అని
హా చూలే అక్క కాకపోతే ఆ ఆ పాట ఒక్కటి విన్నా అది అదేమో పాట ఉంటాది కద అక్క
బాగులుంటాయి బాకాలు ఉంటాయా సాంగ్
అది ఇట్లా ఎక్కడనో చెరువు కట్ట కాడ కూర్చొని డ్యాన్స్ చేస్తాడు చూడు హీరో
చెరువు కట్ట కాడ నా
ఆ అదే ఇట్లా కూర్చొని ఎయ్యడా అక్క
ఆ మీ ముక్కు పై ముక్కు పై ఏదో ఉంటది
ఆ ముక్కు ముక్కుపై ఉంది కోపం అనుకుంటా
అవునవునురా
హ అబ్బా అదిప్ ఇప్పుడు వచ్చిందిక్క పాటైనా సినిమా ఎల్రెడీ వచ్చింది అనుకోడం నేను కాకపోతే అది మొన్న వచ్చిందంట
ఆ అదే మొన్నే రిలీజ్ అయింది ఏమైనా రివ్యూస్ చూసావా అని
ఆ చూళ్లే అక్క అది మా అన్న టీవీలో పెట్టిండు కని ఆరోజు కొంచెం సిగ్నల్ లేక స్టక్ అయి స్టక్ అయ్య ఆగకుండా ఆకుండా వచ్చింది తీసేసినామిగ చూడలే కొ
కనిపియ్యకు
ఆ అందుకే తీసేసినం ఇగ ట్వంటీ నైన్ మూవీ వచ్చిందక్క కొత్తగా
ఆ అది నేను కూడా చూసాన్ర అంటే కొంచెమే చూసాం మంది ఇంట్రెస్ట్ అనిపిలేదు మళ్ళీగా
బానే ఉంటదక్క అంటే ఆ ఒక స్టేజ్ వరకి ఇక కొంచం అంటే సోద అనిపిస్తది కానీ తర్వాత హీరో సెటిల్ కావాలనుకున్నప్ అప్పటి నుండి బాగుంటంది సీన్ ఆ
కొంచమే చూ కొంచెం మొన్ననే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చూ చూసాం అనమాట కొంచెమే చూసినం ఇగ
అవునా కనీ అది బాగుంటది అక్ వీరమద్రుడు చూలయాక
చూ లేదే ఏముంది లేద చూడుకున్న ఎమ్ కాదు.
అయ్య ఇప్పుడు కొత్త సినిమా వస్తుందంట అక్క అందరు దాని కోసమే వెయిటింగ్ అది ఇరుమూడి ఇరుముడి సినిమా రవితేజ హీరో
ఇరుమూడి నా
హా
ఆహా రా ఏమో నాకు తెల్వదు
అది కొంచెం అది ఎట్లుందంటే పాపఉన్ను నాన్న కూతురి ఎమోషన్ అనుకుంట అట్లాంది. అక్క అవును అది అది అల్లా వస్తున్నాయి. అక్క వీడియోస్ రీల్స్ లాల్ల
అవునా చూళ్ళేదుర నేనింత వరకూ అసలు సినిమా అంటే తీస్తున్నదని కూడా తెలియదు రవితేజ మూవీ
అవునా ఇరుముడి అది ఎట్లా అది అట్లుంది. వాళ్ళ నాన్నని తావుడు బని చేేయమన్నాక ఇద్దరు మాాలేసుకుంటారు హీరో ఉన్నూ తన కూూతురు ఇద్దరు మాాల వేసుకుంటారు. ఆ అట్లా ఉంది ఉంది. ట్రీజర్ మాత్రం చూసినా నేను మంచి ఉంది
అ
ఆహా అదే ఇప్పుడు కాదక్కా ఇంకా రిలీజ్ కాలే నైన్టీన్త్ కి ఈ
అనే థియటర్కి పోయిన చూడాలి.
ఆ అది థియేటర్ పోయి చూస్తే బాగుంటది. కావచక్క కానీ వెళ్ళాలి. అనుకుంటున్నా నేను కూడా
వెళ్ళేవారా ఇనతవరకు అంటే ఏమైనా మూవీస్ కి
ఒక్కటే సినిమాకు పోయినక్క అది కూడా అస్తే మా అక్క పెళ్ళయినాక మా మేమ అందరం ఎండాకాలం సెలవులకుకాని మా అక్క వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు తీసుకొని పోయిళ్ళు మా బావ తీసుకొని వేండు మమ్మల్ని అందరిని ఆ అదికూడా బాహుబలి బాహుబలి
ఓ అదిహా
బాహుబలి టూ కిేనాం అక్కడ సీన్ ఉంటది చూసినవా అక్కిల ఆ నీళ్ళ నుండి ప్రభాస్ తాడిచెట్టు మర్ల మధ్యలో అది ఉయ్యలా కట్టి నీళ్ళని వాళ్ళ పైన్కి నెడదాడు.
ఆ ఆ
ఆ ఆ సీన్ మస్త్ అనిపించింది అక్క థియేటర్ లో చూసెట్టపడయితే ఆ వాడదాడు అప్పు ఇప్పుడు బా అనిపిస్తాయి. అప్పుడు నా అది ఆ సీన్ ఒకట్లా మైండ్ లో ఫిక్స్ అయి పస న ూ
ఇంకా థియేటర్ లో కద ఇంకా మస్తు అనిపిస్తుంది.
ఆహా చాలా మంచిగా అనిలించింది. అసలు ఇకఅంతే ఇక మళ్ళీ ఎప్పుడు చూడలే అక్క ఒకసారి స్కూల్ నుండి అది పాఠశాలనున్న గ్రీస్కో ఇల్లు ఇక్కడికి గాంధీ సినిమా తీసు ప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నా
అవునా
ఊ నియ నేనక్కుడు పోలే
ఇంకెంది మళ్ళ బీ టెక్ లో
ఆ ఇప్పుడు వెళ్ళచ్చు అక్కియా ఇప్పుడు కూడా ఏ ప్పుడు ఎన్ ఓన్లీ ఆదివారం రోజే పోవచ్చు ఆదివారం శనివారం
ఆ అవునువును మంచిగా ఎంజాయ్ చేయచ్చు అంటే అప్పుడు ఏమైనా మంచిగా మూవీస్ వస్తే
ఆ అదే అక్క
అంటే ఏ క్లాస్ లో ఎల్లినవ్ రా నువ్వు
ఆయ్ దే ఫోర్
అసలు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళావ్ థియేటర్ కి
ఫోర్త్ నాలుగో తరగతి చాలా చిన్న చిన్న అప్పుడు హా ఆక్క
చ్చా హా బాహుబలి టూ రిలీ అయినప్పుడు ఒకే ఒకవేళ
ఊ అప్పుడు నేను ఫోర్త్ ఆ ప్పుడు అన్నారు అందరూ అనుష్క ప్రభాస్ మ్యారేజ్ అని పెళ్ళి ఏస్
అవును రా కానీ అనుష్క కి వేరేటోళ్ళతోటి అయితుంది గా మ్యారేజ్
ఎవరికి అనుష్క కా
ఉమ్
హా
అంటే ఎంగేజ్మెంట్ ఏదో అయ్యిందన్నారు నాకు కూడా క్లారిటీ గా తెల్వదులే కానీ
హా అదే అక్క ఇంకా ఏం లేదు అక్క ఖాళీ
నార్మల్ గా ఏసావా
ఆ అక్క
మ్యాడ్ మూవీ లో
హా ఆ మ్యాడ్ మ్యాడ్ చూసినా
అంటే మ్యాడే బావుంది
ఆ మాజ్ స్వేర్ అంటా కొంచెం అంటే మ్యాడ్స్ పేరు కూడా బానే ఉంది కగానీ ఎక్కువ ఫన్ లేదు అల్లా మాడ్ లనేఉంది
ఊ మ్యాడ్ అంతా మంచి మంచిగా అన్పిచ్చింది
ఆ
ఇంకా ఏంటి విశేషాలు ఇక్కడ పువ్వులు చాలా బావున్నాయి తెల్ల కలరు గులాబీ కలరు
అవునా మా ఇంటి దగ్గర గులాబీ సెట్స్ ఉంది అక్కడ దానికి పువ్వులు చానా రేర్ గా పూస్తే మొత్తం చెట్టు నిండా పూస్తాయి
అవునా
అవునక్క లేకపోతే ఇగ మళ్ళా చెట్లు నిండా పుయ్య కొన్ని ఎప్పుడో ఒకటి వస్త
అంటే గులాబ్ పూలు ఎప్పటికీ పూస్తాయి కదా
ఎప్పటికి పూస్తాయి కాపోతే మా చెట్టు అట్లా ఇక నీళ్ళు పోసింది అన్నట్టు ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళ ఉండవు అక్క మాక అప్పు చానా కష్టం ఎండాకాలంలోన్నీ నీల్ ఇక్కడ
అవునా అంటే నల్లాలేనా
ఆ అలా లేకబ్బు అవి ఎప్పుడు వస్తందో సన్న వస్తుది కొంచం
ఎడాకాలం అంటే కష్టం ఏంట నీళ్ళు రావడం వంద ఏ ఏ సరిగ ఫస్ట్ వాటరుండాలి లేదంటే ఎయ్యం
ఆ ఇక్కడ అందరు ఊళ్ళ ఉండరు అక్క కొందరు ఇగ వేరే వేరే ఊళ్ళలో పోయ్యింటారు బ్రతుకడానికి ఎక్కనో అక్కడా అంటారు కదా అట్లా
అవునా
ఆ అంటే కొందం మా ఊర్లో హైదరాబాద్ లో అయినా హనమకొండలో అయినా వేరే వేరే ఊర్లలో ఉంటారు
ఆహా ఇటు మల్లి ఎండకాలమే
తక్కువ ఉంటారు ఇగ అట్లా మా ఇంటి ఆ ఎట్లయినా అట్లా మాకు నీళ్ళకి నీళ్ళు కావాలంటే పక్కింటి వాళ్ళ ఇంటికి అట్లా పోయి తెచ్చుకోండి ఇగ ఉండని వాళ్ళు ఉంటారు కదాక్క వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర పోయి బట్టలు పిండుకోవడము ఇంగ లేకపోతే ఏమైనా వాడుకోవడానికి తెచ్చుకోవడం ఆ
మా చిన్నగాన్నప్పుడు మావతో కూడా అలానే జరిగేది కాని అ
హా
ఆ చిలకల పొలాలలోకి ఎల్లి పిండికొనచ్చు అంటే మా ఇంటి పక్కన చిలకల పొలాలు ఉంటాయి అన్నమాట అక్కడికి పోయి పిండుకొనోచ్చేది
అవునా అమ్మాయికి ఇక్కడ పొలాలు దగ్గరలో ఉండయిక్కడ చాలా దూరం
అంటే మాయి కాదు వేరేటోళ్ళవి వేరేటోళ్ళ కాడిగిపోయి మేం పిండుకొనొచ్చేది
మాయి కూడా వేరటోల్లవి కూడా దగ్గరండవు మాది ఊరికి మధ్యలో ఉంటది ఇలా అటు కాకుండా ఇటు కాకుండా ఆ ఎటు పోవలన్నా చానా దూరం పోవాలి ఇగ
కానీ చిలక అలళ్ళోంచి మోసుకొచ్చేటం మేమ అయితే మళ్ళీ అందులోటి ఇంగ చిన్న పిల్లలం కదా అప్పుడు స్నాలగిన అక్కడనే మేమందరు చిన్నపిల్లందరికి అక్కడనే పోసేది స్నానాలు
ఆ మా చిన్నప్పుడు కూడా చా స్నానం చేయడాన్ని మొత్తం బాయి దగ్గర పొలం దగ్గరనే ఉండేద అక్క అక్కడ మా మమ్మీ బోర్ కింద స్నానం చేపిచ్చేది రోజు సాయంత్రం బోర్ కింద స్నానం చేసి వచ్చేది అక్కడ ఒక హౌస్ ఉంటది అక్క హౌస్ లే రోజు ఈత కొట్టేది నేను మా అన్నయ్యలు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలిసి కావాల్సనే ఉండచ్చ చూవాల్సనే ఉండదుగా ఏం చేస్
ఏంచేస్తున్నావ్ ఇంకా ఇం చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నావ్
దాగ్ ఎండాకాలం అయిపోయింది అనుకుంటే ఇంకా ఎండలక్కనే కొడుతున్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ కొడుతున్నాయి అక్క అ
ఇంక ఎండలు కొడుతున్నాయి ఇక వర్షాలు పడట్లేదు ఇక్కడ
ఆ
ద
అ అక్క
గాలి గాలికి వినబడుతుందా
ఆ అ